హలో
కరమండి
నమస్కారం అండి ఏం చేస్తున్నారు
నేను వర్క్ లో ఉన్నానండి మీరేం చేస్తున్నారు ఖాళీగానే ఉన్నా వర్క్ లో కూడా
నే నేను ఖాళీగానే ఉన్నానండి ప్పుడే వంట అయింది ఖాళీగానే నున్నా కూర్చునా స్తానండి
ఎగ్ కర్రీయా
మ్మ్ ఎగ్ కర్రీ అండి
ఎల కర్రీ వేయలా అని ఎలా చేసారండి ఎగ్ బాయిల్స్ చెసా ఆ
మ్మ్ ఎగ్ బౌయిల్స్ చేసి టమాటా వేసి చేసానండి
ఎగ్ ఎలా బాయిల్స్ చేస్తారండి ఎంత టైం పట్టింద్ ఎగ్ బాయిల్ చేయడానికి
ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుందండి ఒక ఫిఫ్టీ మినిట్ చాలా పడుతుంది
ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేయాలా
ఆవును ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా బాయిల్ చేసి వి చే కాసేపు నీళ్లలో ఉ చలండి పేడి నీళ్ళు తీసేసేసి చల్ల నీళ్ళలో ఉంచి మనం పోల్చు
ఆ గుడ్లు డైలీ తింటారా అండి
ఆ తింటామండి
హా
డేలి
ఇంకా తర్వాత ఎలా చేశారండి స్ తర్వాత మొత్తం పెంకులు పెంకులుగా తీసుకోవాలి
ఆ తీసేసేయాలండి క్లీన్ చేసి పెట్టుకోవాలి కడిగి పక్క పక్కన పెట్టుకోవాలి
ఆహా కడిగి పక్కన పెట్టుకోవాలి ఓకే
తర్వాత ఉల్లిపాయలు అవి నూనెలో వేయాలి నూనె టూ స్పూన్స్ నూనె వేసి
మీరు గ్యాస్ పొయ్యి మీద వండుతారా లేకపోతే అతే మామూలుగా పొయ్యి మీద వండుతారా
గ్యాస్ పొయ్యి మీద నేనండి పొయ్యి మీద అంత రాదు నాకు అంటే చెస్తా కానీ కూర్చోలేను పోయ్యి కాడ మన్నోటిదాక ఇబ్బంది ఉంది ఇప్పుడు పర్వాలేదు కొంచం ఇప్పుడులేవండి కొంచెం ఇబ్బందిగానే వాడుకున్నాం ఇ
ఉమ్
ఉందయితే చూసి ఆ వస్తూనే ఉందండి ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఇంకా ఏంటండి మీరు ఎలా ఉన్నారు
నేను బానే ఉన్నానండి తిన్నారా ఇంతకి
తిన్నా తినలేదండి ఇంకా తినాలి ఇప్పుడే వంట అయిపోయింది మా పాపకు తినిపించ చ్చిన తర్వాత తింటానండి
పాప ఏం చేస్తుందండి
పాప బొమ్మలు చేస్తా కూర్చుందండి ఆడుకుంటుంది
ఆడుకొంట ఏం మాట్లాడుతుది మీ పాప ఉ బాగా
పాపకి బొమ్మలు చాలా ఉన్నాయండి ఆ బొమ్మలతో ఆడుకున్నది పిల్లలు ఉంటారు కదా చిన్న చిన్న పిల్లలతో ఆడుకున్నది
అది లెటర్స్ టైప్ లో రాస్తారు కదా చూసారా అది స్లేట్ పెన్సిల్ టైప్ ఉంటది చూశారా అది ఉ
ఆ ఆ ఆ ఉందండి స్లేటు ఉందండి మ్యాజిక్ స్లేటు ఆ ఉందండి మా పాప దగ్గర రాస్తూ ఉంటుంది లెటర్స్ రాస్తుంది ఏ బి సి డి లు రాసిద్ది వన్ జో అది రాసిద్ధి ఆ రాసిద్దండి బానే
ఇడిలో ఆలో మొత్తం నేర్పించండి పిల్ల అలాగే ఇటువంటి టైములోనే నే విత్తనము
ఏ
నేర్పిస్తా ఉంటే పిల్లలకు మంచి చే ఎడ్యుకేషన్ బాగా అలవాటు ఎడ్యుకేషన్ కాకుండా ఇంకేమన్నా చేస్తాదండి పాప
సైకిల్ ని మీదనే చూపించిందండి సైకిల్ ఉక్కుంది బాగా
ఆ
సైకిల్ కావాలం ఆ సైకిల్ పిల్లలతో ఆడుకునేది బాగా ఆ ఫిజికల్ గేమ్స్ అంటే పిల్లలు ఉండాలి కదండీ ఎవరన్నా పిల్లలు ఉంటే ఆడిపించుకుంటే ఆడుకునేది
ఏం మాట్లాడద్దండి ఎక్కువ ఫిజికల్ గేమ్స్ ఆడాలను నాగాని టేష టెన్ టైప్ లో అలాంటివి ఏమన్నా ఆడి ధ షెటిల్ గానీ
షటిల్ అది లేదండి ఇంకా చిన్న పాపే కదండి మా పాప చిన్న పాపే ఫోర్ ఫైవ్ ఇయర్స్ పాప అంతే కొంచెం పెద్దదైతే ఆ ఫిజికల్ గేమ్స్ అవి ఇవి బౌలింగ్ అని ఏదో ఒకటి స్కిప్పింగ్ అని అదే ఏదో ఒకటి చే కొంచెం పెద్దవాళ్ళు. గా ఇప్పుడు చిన్న పాప ఏం తెలుస్తుంది గేమ్స్ గురించి.
అదేలేండి గేమ్స్ నేర్పించండి పెద్ద్. దైన అయిన తర్వాత కూడా పాపకి అలవాటు. తది. గేమ్స్ ఆడిస్తా ఉండండి ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్. బాగా పెరుగుతై అన్నమాట.
ఉమ్మ్ ఆడుకునేద్ది లెండి. వెళ్తా ఉండుద్ది బయట. పిల్లలతో ఆడుకునేద్దీ పరిగే. తిద్ది జంపింగ్ అది చేస్తా ఉండుద్ది, సైకిలింగ్ చేసిద్ది. ఉమ్మ్ గోల కూడా చేసిద్దండి, గోల కూడా చేసిద్ది. ఊరు ఉరుకునే ఏడ్చిద్ది, మొత్తం ఆల్ ఉన్నాయి. నేనే తినిపిస్తానండి. తినదు తనికిస్తే తినదు నేనే తినిపిస్తాను.
హుమ్మ్ అది స్క్రీన్ ఏమన్నా చూస్తాడా పాప.
ఆ చూసిద్దండి.
ఉహు పిల్లల్ని స్కీ స్క్రీన్ మానిపించండి, మానిపించడం చాలా మంచిది. పిల్లల్ని స్క్రీన్ కు అలవాటు అయితే కళ్ళుపోత్. ఫై మైండ్ కాన్సెంట్రేషన్ పో, ఎంత తింటున్నారో కూడా తెలియదు పిల్లలకి.
ఉమ్మ్ తీసేయాలండి మెల్లి మెల్లిగా, అలవాటు చేసే ఇప్పుడు స్కూల్ ఓపెన్ అవుతే ఆటోమేటిక్ గా కొంచెం. దాని కొంచెం తగ్గుద్ది కదండి కొంచెం. అవాయిడ్ చేస్తా ఉంటే.
అదేండి అలా చేయడం మంచిది అన్నమాట పిల్లల్ని స్క్రీన్ టైమ్ ఎక్కువ చేస్. చార్ అనుకోండి, వాళ్ళు తినేటప్పుడు అలాలా. అలవాటు చేస్తే, ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎలా చేస్తున్నారు అసలు ఏం అర్ధం కాదు. అందుకని స్క్రీన్ టైమ్ అసల్ తీసేయాలి తినేటప్పుడు.
అది కూడా లేదు కొంచెం అది అవార్డ్ చే. చేస్తే మంచిది, అది అవార్డ్ చేయాలండి ఇది.
అవునండి.
దాన్ని అవాయిడ్ చేస్తాను, చాలా వరకి పర్వాలేదండి చాలా వరకు తగ్గించింది. ఎప్పుడన్న కొంచెం అన్నం తినేటప్పుడు అది ఎప్పుడు అడుగుతా ఉండుద్ది.
ఎక్కువ బాగా గారభం చేస్తారా ఇంట్లో.
ఆ అతనొక్కతే కండి బాగా గారాభం చేస్తారు వాళ్ళ తాతయ్య వాళ్ళ నాన్న అందరూ గారాభం చే సరే అండి బాగా నా మాట కూడా సరిగ్గా వినదు వాళ్ళు లేనప్పుడే నా మాట వినిద్ది వాళ్ళు ఉంటే నా మాట సరిగ్గా వినదు
కొడతారా పాపని మీరు
అంటే విన్న మాట వినకపోతే అప్పుడప్పుడు కొడు
మ్మ్ హ్మ్ పిల్లలని చిన్నప్పుడు చిన్నప్పుడు కొట్టమాకండి ఏం చేసినా కానీ, పెద్దయ్యేటి ప్పుడు చెప్పండి ఇలా చేయకూడదమ్మా ఇలా చెయ్యాలి అని కొట్టడం వల్ల ఏం ఏమైద్దంటే పిల్లలకి మన మీద భయం పెరిగి ద్ది మనతో ఎలా ఉండాలో వాళ్ళకి తెలీదు మనం ప్రతీ విషయం వాళ్ళకి చెప్ తా ఉంటే వాళ్ళు నేర్చుకుం టారు అనమాట మనల్ని చూసి వాళ్ళు తయారవుతారు
మ్మ్ తే ఎక్కు కొట్టనండి చెప్తాను చెప్తాను ఒక్కొక్కసారి వినిద్ది ఒక్కొక్కసారి చెప్పింది చే చె చెప్తున్నా అదే పని చేస్తు తూ ఉంటుంది అప్పుడు కొడ్త
అలాన్టప్పుడు మనం
హ్మ్ మాట విన్నగుడ్ తొందరగా ఒకోక్కసారి
అంతే లేండి
ఓ ఏంటండి సంగతుల్లు అందరు బాగున్నారండి పిల్లలు వాళ్ళందరు బాగున్నారా బాబుని ఏ స్కూ లో జాయిన్ చేస్తున్నారా ఆ బావగారు చు వెళ్లారండి రారు
మీరే తినేయాలా
హ్మ్ పాపకు పెట్టేసేసి నేను కూడా తిటనండి
పొలంలో ఏమేస్తారండి నాట్లు మీరు పొలంలో ఏమేమి పంట పండిస్తారు.
ఆ పొలంలో వరి వేస్తామండి ఒక దాంట్లో ఉన్నా రెండో పంట వచ్చేసి రెండో పంట వచ్చేసి శెనగ హ్మ్ శెనగ వేస్తాను వే
వేరుశనగ వేస్తారా
ఆ లేకపోతే ఇది ఆ మొక్కజొన్న ఆ మొక్కజొన్న కూడా వేస్తామండి మొక్కజొన్న కూడా వేస్తాం ఆ అవి లేవండి ఇటు మొక్కజొన్న ఒకటి ఆహా లేదండి ఏవ్ కూడా ఏరిటి
బియ్యమే త్
ఆ ఒక దాంట్లోనేమో వర్ రి వేస్తాము క దాంట్లోనేేమో వేస్ ప తనగ వేస్తాము లేకపోతేనేమో మొక్కజొన్న వేస్తాము ఇంకా అంతే అయ ఇక్కడ పెట్టేది లేకపోతే పత్తి వేస్తారండి పత్తి విత్తనాలు పెడతారు ఇంకా అంతే ఆ పత్ ఆ స ఏప్ చ్చెనగపప్పులు కాదండి ఇవి ఈ చెనగ పప్పు పచ్చనప్
పచ్చ పచ్చనగా వ అది పొగాక్ కూడా బాగా పండిద్దామంటా కదండి అ పచ్చనపప్పు అది మీ వైపు పొగాక్ పొగా కూడా పడతారా మ్మ్ ఇది పంటలు మొత్తం అయిపోయిన తర్వాత రెండో రెండో పంట వేసేటప్ ఇప్పుడు పంటని కాల్చనియమకండి దానిక్ ఈ వరికి స్ప్రే చేస్ అతే కాలనీగా ఒక పంట అయిపోయిన తర్వాత రెండో పంటేసే ముందు పచ్చి మొక్కలు ఆవి ఉంటాయి అని చెప్పి కొంతమంది ఏం చేస్తార్ సరెండర్ తగల పెెట్టేస్తారు ఈ తగల పెట్టకుండా దానికి మ్మ్ రాకుండా మందు ఉండిద్ది స్ప్రే స్ప్రే జల్లితే పంట ఏమి పాడవకుండా పంటల సారవంతం మొత్తం బానే ఉంది అలా కాలీస్తే ఏమైద్ అంటే పంటలో సారవంతం తగ్గిపోయి లోపల ఉండే పురుగులు గిరుగులు మొత్తం చనిపోతాయ అనమాట ట దాని వల్ల పంట బాగా పండ్ అది నిశ్చేసే పంట
మ్మ్ చాలా అస తగ్గిస్తామండి
ఆ తింటాదా ఇప్పుడు అన్నమ్ము
ఆ పాపకు పెట్టేసేసి ఇంకా కొంచెం టైం ఉందంది పాప ఎప్పుడై తొందరగా తినదు కదా
ఉ పాపం తిన్న పంచిన తర్వాత మీరు తంటారా
ప్రస్తే పాప తిన్నది కాసేపు ఆగి తినిద్ది
పాప
తను తిని ఆ పాపని తిని పేట్టి నేను తి పాప అవునండి పాప తినేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ గంటా పట్టద్ది మా పాప తొందరగా తినదు
న్న తర్వాత మీరు తింటారు ఆ టైం చాలా అయిపోయిద్ది గ్యాస్ ఫామ్ అవుతుంది కదండి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఎలా చేస్తే
గ్యాస్ ఫామ్ ఆల్రెడీ నాకు ఉందండి ఏం చేయాలో కూడా అర్ధం కావట్లేదు దాని గురించి
టైముకి తినేడి వాటర్ ఎక్కువ తాగండి గ్యాస్ ప్రాబ్లం అయితే రాదు తిన్న తర్వాత ప్రతిసారి పనుకో మకండి వాకింగ్ చేయండి తిన్న ప్రతిసారి ఒక ట్వంటీ మినిట్స్ వార్కింగ్ చేస్తే న గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు అన్నమాట
అదేనండి డైజెషన్ ప్రాబ్లం
అంటే సరిగ్గా ఉండదన్నమాట కంటిన్యూగా వాకింగ్ చేశారనుకోండి తిన్న ప్రతిసారి ట్వంటీ మినిట్స్ గ్యాస్ అనేది ఫమదు
సరేనండి పాపకి గురం పెడతాను పాపకి అన్నం పెడతానండి ఆ లంచ్ పెడతాను ఆ తినిపిస్తానండి ఇప్పుడు
తినిపిస్తారా లేకపోతే మామూలునా కూ
కర్రీ ఒకటేనండి తినేది పాపం కర్రీ పె మజ్జిగ ఇస్తాను
మజ్జిగ ఇయ్యాటం చాలా మంచి
మజ్జిగా ఇస్తానండి
సరే అండి టైం అయినట్టుంది ఇక తినిపియండి అయితే సరే అండి ధన్యవాద
ధన్యవాదాలండి